హలో హలో అక్క పన్నీరేగాక్క
ఆ ఎక్కరా. ఇగా మొదలు పెట్టాలగో అప్పుడు బట్టలు విండి. చిన్నోడు వచ్చినాంకాపన్న.
ఆహ్
ఇప్పులేసిన ఆ ఏ గై గై జేతన్నాయ్ కోతులు
ఏ కోతులాట గాయ్ గాయట గాయి గాయి మస్తు గాయి గాయి చేతన్నాయ్
హ్మ్ పనైయిందా
అరే లేవకే స్టాట్ చేయాలా నీళ్ళు పెట్నా చిన్నవాకి స్నానం పోయ్యాల. టినా ఇవ్వర్దాక లేవు నీల్ పెట్ నాయ ఇల్లు ఊడ్స్కతే ఇట్ సైడ్ ఊడ్సుడాయిపోతది. అటు ఊడ్తే అటుడ్చుడాయిపోతది. తర్వాత బోర్లు బయటేతే. ఈ చిన్నయి పాల్తపితే, అక్క బోల్రూ తొంతద్
ఆహ్
సేయ్యలీగా స్టార్ట్ జయాలా
తెసే ఆకోక నేనారా కురా
ఆ
బీరకాయ పప్పు
బీర గర్భ అచ్చను బావ నా వచ్చిండు పొద్దున్న డ్యూటీ ఉన్నా
ఆ
పోయిండా డ్యూటీకి
పోయిండ్రా
అసలు నేను ఎన్నాడు పండను కానీ ఎందుకు కొ చిన్నోడు వచ్చిండు అ అప్పుడే పోయినా ఒరిగిన అన్నమేమన్నాడు అయ్యో న పండుకోంగ అన్నమేమంట రణవేంద్ర అన్న వేసినా తిన్నాడు ఫోన్ ఒత్తే ఫోన్ ఇచ్చిండు పోయిండు అప్పుడు అ
అదే పిన్ని ఫోన్ చేసినా పిన్ని ఫోన్ చేసినా అప్పుడు అడిగింది వాసవా ఇయ్యాల ఫోనే చేయలేదు నాకు అ ఏ పడుకున్నదాట పిన్నన్నేనా పన్నే పకున్నదాట పిన్న అంటే దమ్మ చిన్నగా అత పాప ఉంత
ఏమో అక్క సాదరైతుగా అనుకున్నది అప్పుడే అక్క అని
ఆ అదబ్బర్లది
వండాల అన్న కూర సరిపోతద వండాల
పద్
సరిపోతదా నల్ల ఇప్పుడే స్టార్ట్ అయింద అక్క ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది నల్లా ఇప్పుడు ఇక్కడ అ స్థంభం కాడున్నది గోళం నీళ్లు అలుకుజల్లు కోడానికా
ఉ ఉ పిన్ని వాళ్ళు వటుకుంట్రు
పెద్ద అమ్మ వాళ్ళ పటుకుంటరా
ఆ
మీగ్గదా అది
ఆ ఆ
మీకు ఉన్నాయా మరి
ఏహె ఉన్నాయి
ఉన్నయ గదే మరి ఎప్పటికండ్ల పైపెతారు మీరే పట్టుకుంటారు అని
ఎ లేదు వాళ్ళే వాళ్
శోభక్కవాల్ల దా అది
ఆ ఏ రా ఇవ అన్నీ నీళ్ళన్నెవడు చేసిండ్రా
ఆ
నీళ్లన్ని ఒడచేశిన
నీళ్లన్ని ఒడ చేసినవా
ఆ చేద్దర్లు అన్నీ విన్డినా
ఆహహా
ఎ రేపు హ్మ్
ఎంసియన ఇంకా
పిండిన పిండిన అవ్వన్నీ ఎవరు చేసి
పోతవ గుడికి పోతావా
పట్ పట్టాల అది
మ్ రేప్
గోళం గడిగి పోవాలే ఆ షాపలు నేను తెచ్చిన సూడ్ర హన్మకొండ నుంచెల్లి
ఏంటియి
షాపల్ షాపల్
ఆ ఆ ఎక్వేరియమా
ఉ ఉ
ఆ
ఇవాళ ఒక్కటి చచ్చిపోయింది
అయ్యో ఎందుకో వాటికి ఫుడ్ తెలేదా వాటికి ఫుడ్ తేలేదా
తెచ్చినా గానీ అది ఒకటి చచిపోయింది
అయ్యో
ఒకటీ చచ్చిపోయింది ఒకటి ఉన్నది
వచ్చినవా
ఏ నాలుగు తెచ్చిన
కోటీచ్చున్రు
ఎంత అంటే జతకు ఒకదానికి యాభై బ బ కొద్తుంలో బోయ లేద ఒకదానికి యాభై ఒకదానికి ముప్పై హ్మ్
అంటే రెండు చేపలకు యాభై ఆ
ఆ ఆ
రెండు చాపులకి యాభై రెండు చాపలకి ముప్పయ
ముప్పై ముప్పై
ఏ నాలుగు తీసుకు వచ్చినవా
నాలుగు తీసుకొచ్చిన
కలర్ కలర్ ఆ మొత్తం
నాలుగు తీసుకొస్తే మూడు చచ్చిపోయినా ఓ నల్లదున్న సిల్వర్ కలరు ఒక హుషారు ఉండేరా నల్ల దాని ఎంబడి సిల్వర్ కలర్ పడ్డది మలాజచ్చ ఏంది మళ్ళా జచ్చిపోయింది ఇయా ఒకటి ఉన్నది ఇక తిరుగుతాంది అది దానికి ఇక నీళ్లు మార్చి ఫుడ్ చిన్నోడు వచ్చినాక ఫుడ్డు మారుత ఫుడ్డు వేయలేదంటే వసాం గానీ నీళ్ళు మగలే
అరే నీళ్ళు మారవాల మారుతారు కదా
నీళ్ళు మారవలే మార్తే మంచిగుండు కాని మారవలేదురా
ఇప్పటికేనా న
ఆచ్చినంత మార్సిండు సున్నాోడు
ఆహా అది ఇంతమంది ఎకువేడానికి క్లాస్ ఉండేదా మరి
మార్చిన వాళ్ళే ఇగ ఆ నిన్ను మార్దాం అంటే నేనున్నా అద్దన్న ఎంత పూట మారవద్దు ఏ నీళ్లు ఉంటాయి అని అంటే సరే అన్నాడు అదేమంట అన్నట నువ్వుదే వాట్ట ఒకటి వచ్చింది మార్వంట అ మార్వలేదు అని అంటాండు
హ్మ్మ్
నేనెందుకు చంపన రా అంతే లేదు నువ్వే వాటి ఒరు జచ్చిపోయింది
ఇకయినా తెలివక ఆయన అట్లా అంటాఉండు కనబడ్డద నాగల్ సుబ్బమ్మ అడిగినవా
ఉమ్
నగల సుబ్బమ్మ కనబడ్డద అడిగినావా
ఇనవల్లె
రాయల సుబ్బమ్మ కనబడ్డదా అడిగిన వా అంటాన
అడగాలే అడగాలే ఏ ఏమో అడగాలిగ ఏ మడుగాల్ లే లేతది కాదు ఐదుగాదలే లేసినట్లే ద్ అది
అంతేనా
ఉమ్
ఇప్పుడు పొద్దున నచ్చినా అంటేనే ఇడకూసున్న క అంటాంది ఏమేమో మాట్లాడుతన్ది సప్డుగా వెళ్ పోయిన
ఎవరు
ఆ
ఆ
నేను బయటకి వెళ్ళేసరికి ఆయన మాట్లాడదు కూడా కరెక్ట్ అర్థం కాదా ఏదో గుసగుస గుసగుస మాట్లాడినట్టు మాట్లాడుతది
అయితే అ నుంచి ఎల్లి ఆ యా నే సంచేపయితంది వొచ్చి అ త్తమ్మ తో మాట్లాడినా అటుకి ఆమె మాత్రగ్ రేనా ఆయా ఆమె అక్కడ నుంచిలాత్ తంది
ఆ
ఇక అడుగుతే ఏమంటారు తెలుసా
ఆ
ఇవాళ వెల్లి లెక్కలు అయ్తది ఇగ నాకు ఉండబ ఏదో ఒకటి అంటె ఉంటారా ఏమన్న అంటారా అనుకుంటున్నా అనుకుంటున్నారీ
ఓ మా
ఆమే నన్నని ఏమన్నా అన్నా ఎందుకు మరి సరే ఆమె సొమ్ము తింటే మా చిన్నానికి ఒక పూట లేదు అదే అయితే కుట్టలే కదా అంచలే
అదే పిన్నితోను కూడా గిట్ల అన్నదని వాస్ తక బాధపడ్డద అక్క అ పిన్ అంటే ఏ కావాలని బాధపడ్డది అని పిన్ని అంటే ఏ కావాలని కొడతారార పిల్లలు వాల్లన్అయినా అదే తెలిసి తెలియక తాగింది దానికి అట్లా అన్నది అట్న్నారా అని అన్నా
ఎవలు
పిన్ని
ఆ గా తూర్కని ఎత్తే గా తూర్కని కొత్తగి లక్చింపిన్ని తాకిందాట తాకితే ఆ గప్పుడ లేసి వచ్చిర్రట తాగుతే గబుతుడా దానికి గొప్ప డంటగా ఎవళకున్నాం వాళ్ళకే తిన్నివళ వాళ్ళకే మాదేది చాలా మంచి అనుకున్నా ఇగ
ఇది అంతే ఏమా
ఏ పిన్నీ ఉన్న జూష్ణవా
ఆ
జయపిన్ని
ఆ
రాత్రే మాట్లాడింట పేషన్ సంది పనితీరింద ఇద ననుది అంట లేదు నువ్వా నన్న దంట చెప్పు
తే కాద
అంత పెజజన
అదే నైట్ అన్నందుకు ఫీల్ అయింది కావచ్చు
మ్మ్
నైట్ అన్నందుకు ఫీల్ అయింది కావచ్చు
కానీ
ఏం చేత్తనవక్క ఏమో సౌండ్ వత్తంది
అయితే నువ్వు కూడా తిట్టకపోయినావ అన్నా ఆ ముచ్చటను ఎందరితోను చెప్పింది తెలుసా మాతో వచ్చింది స్వేతాంటికి చెప్పింది ఇట్లా పన్నదా ఇట్ల తాకింది ఇట్ల అన్నదానే హలో
టనా మరి
ఆ సరే